హలో
ఆ ఏం చేస్తునారండి
ఏం చేయట్లే అండి ఖాళీగానే కూచున్నాం మీరేం చేస్తరు హలో మీరేం చేస్తాలండి హలో హలో హలో వినిపిస్తుందా అండి హలో
హలో
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
ఆ మరి నాకు వినబడట్లేదు
అదే వాయిసు స్ట్రక్ అవుతుంది అప్పుడప్పుడు అనేసి ఏముందండి ఏం లే
ఆ టీ దాగరండి
ఆ నేను గ్రీన్ టీ తాగాను ఆ గ్రీన్ టీ తాగాను
ఆహ మీరు గ్రీన్ టీ దాగుతారా అండి
అదేన్ వెయిట్ లాస్ కోసం నేను సెర్చ్ చేస్తుంటే మా ఆయన గ్రీన్ టీ తాగితే వేట్లాస్ అవుతారని తీసుకొచ్చారు అది పాపం అయిన తీసుకొచ్చినందుకనా ఎప్పుడ ఒకసారి ఆయన తగాలి కదా దానికి న్యాయం చెయ్యాలి కదా అది
రోజు తాగాలండి రోజు తాగుతేనే వెయిట్ లాస్ అయితరు ఎప్పుడో ఒకసారి తాగితే కారు
కరెక్టే గాని మా వారికి పొద్దుట మార్నింగ్ టీ పెట్టేసి ఇస్తాను అ దాన్ని చూడగాని నన్ను తాగు నన్ను దాగంటుంది
నవ్వు సౌండ్
ఆయన చూడక ముందు తాగుతాను
అలవాటైన ప్రాణం ఇగ
అదే కదా ఈ ఎర్రటి ఎండల గుడ చాయ్ చేసుకొని తాగుతున్నారా
అంతే టీ పిచ్చోళ్ళ గ్రీన్ టీ తాగద్ది బుద్ధి నాకు కూడా కానీ అదే మంచిదంట అసలు
అవును డైలీ ఒక టూ త్రీ టైమ్స్ తాగాలంట కానీ ఖచ్చితంగా ఉంటదింటారు దానికి
అట్లా మూడు సార్లు తాగితే రిజల్ట్ ఖచ్చితంగా ఉంటదట
మూడు నార్లు కాతే రిజల్ట్ ఉంటది అదే ఇ ట్రై చేస్తున్నా గాని
ఉ ఊ ఇప్పుడు వెయిట్ లాస్ కావడానికి అన్నం తినకుండా ఇట్లా గడక తగీతే కూడా వెయిట్ లాస్ అయితారట కదండి మార్నింగ్
ఆ నాకైతే వాళ్ళు చెప్పారు గాని గడకని ఏం చెప్పలేదులే గాని ఇక నాకు తెలిసింది ఏంటిదనంటే మార్నింగ్ టైమ్ టు టైమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా తినాలంట మనం టిఫిన్ అంటే ఏట్ లోపు కంపల్సరీగా ఏ టైం కన్నా తినే ఏట్ లోపు సిక్స్ థర్టీ తను సిక్స్ కేే తీన ఎయిట్ థర్టీ కి తిను ఆ లంచ్ వన్ ట్వెల్వ్ టు వన్ మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ గంతే మళ్ళా నైట్ తినొద్దు
అంటే ఫైవ్ టు సిక్స్ లోపే తినాల
సిక్స్ వరకే తినాలి
మరి అంత తొందర తినాలంటే కష్టం కదా
నేను సిక్స్ సిక్స్ థర్టీ వరకే తింటాను డైలీ అంతే
ఆ
ఒక్కొక్కసారి ఆకలిస్తే ఫైకే తింటాను
అంటే నైట్ మళ్ళీ ఆకలి అయితది కదా అంత తొందర తింటే
ఇగ ఫస్ట్ కొద్దిగా ప కొన్ని రోజులు పదింటికి పదకొండింటికి ఆకలే అయింది అప్పుడు లేసి మజ్జిగ తాగడం లేదా వాటర్ ఎక్కువ తాగడం ఆ కొంచెం డైవర్ట్ చేసుకున్నాను ఇక తర్వాత సెట్ అయింది ఇగ లేకపోతే బాగా ఆకల అయింద అనుకో ఇగ చపాతి ఒక్కటి చేసుకొని తింట పిండి కలిపేసి పక్కా పెట్టుకొని ఒక్కటి చేసుకొని ఆ నయన్ సన్నటి ఎనకన్నా ఒక్కటి తినేసి పడుకుంట ఇగ మార్నింగ్ అది చపాతి చేస్తాం ఇగ
మరి ఫలితం ఏమన్నా ఉన్నద గలజేస్తే
నేను ఒకప్పుడు ఖచ్చితంగా తగ్గాలి అని అనుకుంటే ఖచ్చితంగా తగ్గేదాన్ని కానీ ఇప్పుడు తగ్గాలి అనుకున్న తగ్గలేకపోతున్న ఎందుకో
ఆహా అంటే మీరు తొ డైట్ ఫాలో చేస్తారు కదా
మ్ నాకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయింది
హార్మోన్ ఇమ్బ్యాలన్స్ ది
ఇంక అందుకే కావట్లేను
ఆ దీనికన్నా ఇట్లా మార్నింగ్ ఇట్లా గడక ఎస్తరుజుడండి రాగులు సజ్జలు జొన్నలని అయ్ మూడు కలిపి పట్టిచ్చేసి మనం జావలెక్క జేసుకొని పొద్దున ఏం దీన్నద్దు ఇదే తాగాలె టీ లు కూడా బంద్ చేయాలండి మొత్తం ఆ ఎయిట్ థర్టీ నైన్ లోపు ఇది తగేసి మధ్యాహ్నం ఇగ అన్నం తినొద్దు
నేను ఆ నేను ఏం చేసేదాన్ని అప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు మార్నింగ్ సిక్స్త్ కచ్చి ఆ సి ఎయిట్ లోపు నైన్ లోపు టిఫిన్ ఖచ్చితంగా తినేదాన్ని ఎందుకంటే నైన్ నుండి డ్యూటీ ఉండేది కాబట్టి ఇగ అక్కడికి ఎళ్ళేస్ చైనా తినేదాన్ని ఎళ్ళేటప్పుడే చే చేసుకొని తినేసి వెళ్ళలేదాన్ని ఇగ ఖచ్చితంగా ట్వెల్వ్ థర్టీ కే లంచ్ బ్రేక్ ఉండేది ఎగ్జాక్ట్ గా ట్వెల్వ్ థర్టీకి అంటే వన్ లోపు దినే వాళ్ళం ఇగ ఈవినింగ్ రాగానే సిక్స్ వరకు వచ్చేదాన్ని రాగానే ఏదన్నా కర్రీ వండేసి చపాతీ డైలీ చపాతీ చేసేదాన్ని రెడ్కునే రెండు చెపా తీల్ తినేదాన్ని ఇంకా ఆకలి అనిపిస్తే మజ్జిగ చేసుకొని తాగేదాన్ని
అట్లున్నప్పుడు కంట్రోల్ అయింది
ఆ కరెక్ట్ టైమ్ టు టైమ్ తిన్నాం కదా చాలా కంట్రోల్ అయింది ఇప్పుడు పాప తో ఏడౌవుతుంది అసల్కు మ్ ఆ జొన్న రొట్టె తిన్నా కూడా వెయిట్ లాస్ అవుతార్లేగాని మనకు అంత ఐడియా లేదు దానికి అవును
మనకంత చేరాదు అది కాగాని బయట కొనుకో తిన్నా నేను బాగానే ఉంటది కాని కర్రీ ముఖ్యం అందులోకి
మ్ కర్రీసు ఎక్కువ తినాలి రైస్ తక్కువ తినాలి కర్రీసే ఎక్కువ ఇప్పుడు పా మా నా ఎలా అంటే మాక్సిమం మనం ఒక టీ గ్లాస్డు రైస్ తీసుకున్నా అనుకో రెండు టీ గ్లాసుల కర్రీ తీసుకోవాలి అప్పుడు అన్నం అనేది తక్కువ పడతది కూర అనేది ఎక్కువ పడతది
కానీ మనం మనం రివర్స్ చేస్తాం కదా
సియస్తం మళ్ళీ ఇంకొకటి ఏ ఇంకొకటి ఏంటిదని అంటే ఆయిల్ ఎక్కువ వాడదు ఎక్కువ ఉడకబెట్టినవి టమాటలు ఏసినవి డీప్ ఫ్రైలు తగ్గయాలి
ఆ టమాటా కూడా ఎక్కువ వాడద్దా
టమాటాలు వాడాలి టమాటల వాటర్ కంటెంట్ ఉంటది కదా
ఆ టమాటాలు ఎక్కువ ఏసీ ఫ్రైలు కాకుండా అట్లా ఉడకబెట్టుకొని రాలే
కానీ మనకు ఆయిల్ ఏంది ఎక్కడా అసలు తినబుద్ద అయితాద
అదే కదా డిప్రైలు మళ్ళీ ఇంకొకటి ఏంటి ఉదానంటే మనం మేం థింగ్ చేసేది ఏమిటి అంటే వాళ్ళు ఏమ అనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారుో అని కుంటాం కానీ ఫస్ట్ మనం తినేది ఏంటిదని అంటే చికెన్ మటన్ తినేటప్పుడు రైస్ తినొదట ఊరికె అలా తిన్న ప లేదంట గాని చపాతీల నన్నా ఆ ఊరికె నన్న తినాలి అంట
ఆహా దాని తోటి రైస్ తినద్దా
వాటితోోటి రైస్ తినొద్దు ఆట
ఆహా మన కథంగా రైస్ తింటాం ఎవరన్నా ఆ కరెక్ట్ చికెన్ ఆన్ చికెన్ అంటే బగారా రైస్ ఏసుకోవాలి చికెన్ ఏసుకోవాలి కుమ్ముకోవాలి
యాలు
ఆ
చెప్పిన కాంచల్లి నేను ఎలా అంటే ఫస్ట్ రైస్ ఆ రైస్ తక్కువ వేసుకుంటున్నా కొంచం కర్రీ ఎక్కువ వేసుకుంట ంటన్నా తింటున్నా ఆ చపాతీలు అయితే మెయిన్గా చేస్తున్నా మెయిన్గా చేస్తున్నా ఆ గోధుమ పిండి చపాతి చేేస్తా జొన్న రొట్టె కూడా చేస్తా గాని రాగి రొట్టె ఏదోటి చేస్తనే ఉంటా
ఆ వీటికన్నా అవె బెటర అట కదా
ఆ ఆ రాగి రొట్టె చాలు చేయడం కూడా నేను చాలా సింపుల్ గానే చేస్తా హ్మ మన చేపతి ఎట్లా చేతమో అట్లా చేత తర్వాత కొంచెం మందం వస్తాయి అంతే మనమేగాద తినేది అనేసి
ఆ ఇట్లా చేయితోోటి ప్రెస్ చె జొన్న రొట్ట వత్తాద ఇట్లా కోళ్ళతోోటి చేతే
గ్లాసు గ్లాసు మీరు ఏ గ్లాసు అయినా తీసుకోండి
ఆ
ఆ ఏ ఏ కప్పు తీసుకున్నా ఏ గ్లాస్ తీసుకున్నా ఫస్ట్ దాంట్లో వాటర్ దాని నిండా వాటర్ తీసుకోండి ఎంత వాటర్ తీసుకుంటారో చూసి వే గిన్నెలో పోసుకొని అవి హీట్ చేయండి లైట్గా వేసి వెయనట్టు ఉప్పు వేయండి కొంచెం ఏసీ అయ్యినట్టు ఆయిల్ వేయండి ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ గంతే
ఆ నీళ్లలనే వా ఆయిలే వేయాలా
హ్మ లైట్ గా ఏమంటే ఒకప్పుడు కాదు టూ త్రీ డ్రాప్స్ గంతే ఆ టూ త్రీ డ్రాప్స్ అ వేసి అవి మసుల్ అంటే ఇప్పుడు ఏ దేని తోటి మీరు వాటర్ తీసుకున్నారో కప్పు అయితే కప్పు బౌల్ అయితే బౌలు గ్లాస్ అయితే గ్లాస్ ఉంటది కదా దాంతోటే ఆ కరెక్ట్ గా దాంతోటే పిండి తీసుకోండి పిండి తీసుకొని అది మసీలే నీళ్ళు బంద్ చేసి దాంట్లోనే చల్లుకోండి ఈ పిండి పోసి మెత్తగా కలుపండి
అంటే అలా పోస్తే ఉండలు ఉండలు కాదా అండి వేడి నీళ్లలో
స్పూన్ తోటి కల పెట్టండి కలబెట్టి మీరు బంద్ చేసి మూత పెట్టండి మూత పెట్టి ఆ కలిపి మీకు ఉండగా రాదు ఇట్లా అయినా పర్లేదు అట్లయినా పర్లేదు ఒక పావు గంట ఇరవై నిమి షాలు అట్లనే వదిలేసేయండి మీరు వేరే పని చూసుకోండి కూరగాయలు కట్ చేయడం రాగి రొట్టే అయినా సేమ్ ప్రాసెస్ బియ్యం రొట్టయినా సేమ్ ప్రాసెస్ జొన్న రొట్టయినా సేమ్ ప్రాసెస్ అన్నిటికీ ఇదే సేమ్
సేమ్ క్వాంటిటీ
ఆ సేమ్ ప్రాసెస్ సేమ్ క్వాంటిటీ గ్లాసుకు గ్లాసు తీసుకున్నాక అది కొద్దిగా స్పూన్ తో కలబెట్టినంకా ఇగా ఉక్మా బంద్ చేస్తాం కదా మనం దగ్గర పడ లనేసి అట్లా సేమ్ అట్లా గడ్డ దగ్గరికి రాగానే అది బంద్ చేసి మూత పెట్టండి మూత పెట్టి పావు గంట ఇరవై నిమిషాలు వదిలేయండి అర్ధగంట అయినా పర్లేదు అది పూర్తిగా చల్లారనియ్యండి చల్లారినంకా పెద్దగా పీట ఉంటాయి కదా మనం చపాతీ చేసే పీట దానికి కొంచెం పొడిపిండి లైట్ గా వేసి ఏనట్టు పొడి పిండి వేసుకొని ఇప్పుడు చల్లారిన ముద్దను మల్లా అవునా
వేసి కోల తొటి చెయ్యాలా చేయి తొటి చేయాలా
కొలతోటి చేయొచ్చు మనం చపాతి పిండి ఎట్లా పీసుకుతాం సేమ్ అట్లనే ఆ గిన్నెలన్న పీసుకోవచ్చు చపాతి పీఠ మీదనయినా పీసుకోవచ్చు నూనె తర్వాత వాడొచ్చు నేను ఆ నేను చెప్తాలే ఎప్పుడు వాడాల్నో ఈ మొత్తం బాగా పిసుకాలి ఈ పిండిని అంతా బాగా పిసుకాలి ఒక వేళ మీకు వాటరు వాటర్ వాటర్గా అనిపిస్తే పొడి పిండి వేసుకోవచ్చు
ఇగ లేదు పర్లేదు బానే వచ్చింది ఆ మనం చపాతి ముద్ద మనం తీసుకొని ఇట్లా రౌండ్ గా చేస్తే రౌండ్ గా వస్తది కదా అట్లా అనుకున్నప్పుడు
సరేనండి నేను మళ్ళీ చేస్తాను
హలో